హలో నమస్కార అండి, నమస్ నమస్కారం అండి, ఉమ్ బాగున్నామండి. మీరండి
మేము బావున్నామండి.
అవునా అండి, ఆహా ఏం జేస్తున్నారు. అవునండి, నేను ఎం నేను ఆన్ అండి ఇప్పుడే అండి, ఆ ఇంగా అన్నం చేయాలే గదా. అన్నం కడిగి పెడతా ఉన్నానండి.
అవునా, మీరేవంట చేస్తారా అండి ఇంట్లో.
అంటే నేనేం చేయనండి అమ్మగారే చేస్తారు. నేన్ జస్ట్ రైస్ కడిగి పెట్టిస్తే అమ్మే జేసేస్తది.
అవునా అండి, ఎంతమంది ఉంటారండి ఇంట్లో.
ఇంట్లో నా అండి నేను, అమ్మగారు, తమ్ముడు, నాన్న, అవ్వ
మాది అంతే అండి, చిన్న ఫ్యామిలీ మాది. మీరు అండి
చిన్న ఫ్యామిలీ బా, ఆ చిన్న ఫ్యామిలీ బావుంటుందండి. చిన్, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారండి.
అవునండి కరెక్ట్ గా చెప్పారు, మీకు బాగా సామెతలు, బాగా ఓస్తాయి అనుకుంటా. హా అవునా అండి. ఓకే అండి చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.
ఈ రోజు మనము నగరాలు, పట్టణాల గురించి
ఓకే అండి. అవునా అండి ఓకే అండి, చెప్పండి మరి.
మీకు అంటే పల్లెలు ఇష్టమా, పట్టణాలు ఇష్టమా.
నాకు పల్లెలు అంటేనే చానా ఇష్టంమండి. డి అంటే ఎలా అంటే. పల్లెల్లో మనకు అన్ని సౌకర్యాలు లేకపోయినా, మనక్ కు ప్రశాంతమైన జీవితం ఉంటాదండి అక్కడ.
అవునండి చల్లటి వాతావరణము, ఆ చల్లటి గాలి
అవునండి. ప్రశాంతమైన ప్రదేశాలు ఉంటాయి. అట్ల తోటలలో, పొలాలకి వెళ్ళి ప్రశాంతంగా స్ సేద తీరచ్చు, స్వచ్ఛమైన గాలు ఉంటాది, స్వచ్ఛమైన మనుషులు ఉంటారు. ఆ ఇరుగు, పొరుగు అనుకుంటా మన అంటే పిన్ని, బాబ్ బై, మామ, తమ్ముడు అనుకుంటా అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు బాగా.
అవునండి పల్లెల్లో చానా అంటే, చుట్టుపక్కల పచ్చటి పొలాలు మంచి వాతావరణం, తెల్లటి గాలి ఇలాంటి వాతావరణం పల్లెల్లోనే ఉంటుందండి. పట్టణాల్లో అంటే, ఆస్క్
సౌండ్ పొల్యూషన్స్ అన్ని ఉం ఉంటాయి బిజీ లైప్స్ ఉరుకులు పరుకులు అనేటివి అన్నీ ఉంటాయి పట్టణలో కానీ పట్టణాలు పట్టణాల్లో ఉన్న ఉన్నంత సౌకర్యం పల్లెల్లో ఉండదు కానీ మనకు పల్లెలు అంటేనే చాలా ఇష్టం ఎందుకు ఎక్కగాని తెలియదు మనకు అందరికీ అంతే
అవునండి పప్పు చీటి ఊరుకులో జీవితం అండి వాళ్లది
అవునండి అసలు అంటే సిటీ లైఫ్ అంటే బిజీ లైఫ్ కదండి ఎవరెవరో లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతా ఉంటుంటారు ఉద్యోగ రీతి త్యా గాని పిల్లలు చదువు రీత్యా గాని మరి నెక్స్ట్ ఎవరన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా ఆ గూడ పట్టణాలలోనే కదండి వాళ్ళకు వ్యాపారాలు దొరికేది
అవునండి పట్టణాల్లో అంటే పట్టణాల్లో అంటే మనుషులు మనుషులు మాట్లాడడానికి కూడా టైం ఉండదండి వాళ్ళకి పట్టణాల్లో అయితే చానా బిజీగా ఉంటారు
అవునండి మీరు అన్నారు కదాండి ఉరుకులు పరుకు కులు అని అలా ఉంటదండి అంటే సంపాది సంపాదియాల సంపాది ఇది అలా అని ఆలోచనలతో బతుకుతా ఉండ ఉంటారు కదా వాళ్ళు
ఈ పట్టణాల్లో ఆ బిజీ లైఫ్ ఉండడం వల్ల వాళ్ళ సంపాదన కూడా బాగుంటుందండి
కానీ సంతోషము మరి నెక్స్ట్ ఆ అభిప్రాయాలు పంచుకోవడము ఒకరితో మంచిగా ఉండడం అనేది జరగవు కదండి
జరగవు కానీ అంటే ఒకటే ఉ అంతే కాదు కదాండి అంటే మనం బ్రతకడానికి మన పిల్లలు లైఫ్ బాగుండాలంటే ఆ అలా కూడా ఉండాలి కదండి
ఉండాలండి కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా జీవించే వాళ్ళు ఉన్నారు కదండి పొలాల్లో పంటలు పెట్టుకుంటూ వాళ్ళు లక్ష లక్షలు ఆ తీసుకుంటా ఉన్నారు అంటే గిట్టుబాటు ధర అయినా మంచిగా ఉంటదండి వాళ్లకు
అంటే చాలా తక్కువ అండి అంటే రైతులు పాపం చాలా క నష్టపోతున్నారండి అంటే వాళ్ళ పాపం పంటలు పెడుతూ తారు వా వాళ్ళకి వా అంటే గాలి వర్షం ఇలాంటి ఎండ ఇలాంటిది ఏమి ఏముండదు పాపం ఎప్పుడు కష్టపడుతూ ఉంటూనే ఉంటారు కానీ వాళ్ళకి పడిన పంటకు గిట్టుబాటు ధర లేక వాళ్ళు చాలా ఇబ్బంది ప పడతా అంటారు
అంటే రైతు అనేవాడు ఎప్పుడు అలసిపోడు కదండి రైతు అనేవాడు ఎప్పుడు అలసిపోడు రైతు అనేవాడు దేశానికి వెన్నుముక్క లాంటి వాడు
అ అంటే అలసిపోడండి కానీ దళారులు రైతుల వల్ల దళార్లు బాగుపడుతున్నారు కానీ రైతు మాత్రం బాగుపడ
బాగుపడట్లేదండి కానీ రైతు అనేవాడు తన సంతోషం కాదండి పది మంది సంతోషంగా కోరుకునేవాడు
అంటే వ్యవసాయంలోనే సాయం ఉంది కదండి
సాయం ఉంది అందుకేనండి రైతు ఎప్పుడు దేశానికి వెన్నుముక లాంటి వాడు రైతు లేకపోతే దేశం లేదు లేదండి ప్రగ ఆ పల్లలే రేపటి ఈ కో సమ్ ప్రగతి ఏదో సంథింగ్ ఏదో అంటారండి
అవునండి
కానీ పల్లెల్లో ఇలాంటి మనకి మంచి స్కూల్స్ కానీ కా మరి నెక్స్ట్ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ మంచిగా రోడ్లు అవన్నీ ఉండవు కానీ పల్లె లే ఇష్టపడతారండి చాలా మంది
అంటే స్వచ్ఛమై స్వచ్ఛమైన గాలికి వాతావరణానికి చాలా మంది ఇష్టపడతారండి కానీ పల్లెల్లో ఎలా ఉంటుందంటే పక్కన ఏం జరుగుతుంది అ ని అంటే బయట ఆరు బయట కూర్చొని సాయంత్రం వేళలో ఆరు బయటకు కూర్చుని అందరు ఒకచోట కలిసి ముచ్చట్లు పెట్టుకోవడము అ ఇద్దరు కలిసి పండుగలు జరుపుకోవడము ఆ ఇలాంటివి చేసుకుంటారంటడి ఏదైనా నలుగురితో పం పంచుకుంటారండి కానీ పట్టణాల్లో అలా ఉండదు ఎవరు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు బిజి వాళ్ళది కనీసం పక్కన ఏం జరుగుతుందో కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి స్థితి ఉండదు వాళ్ళ
అవునండి అంతే కదండి ఇప్పుడు పట్టణాల పట్టనే అంతే కదండి ప పట్టణాల్లోనే ఉంది పట్టకు అంటే ఓ ఒకరికి పట్టకోకుండా వాళ్ళ వాళ్ళు చేసుకుంటా వెళ్ళితా ఉంటారుంటారుడి పక్కన ఏం జరుగుతుందని అది కూడా పట్టించుకోక కొండా ఉంటారు
అవునండి పల్లెల్లో అయితే అంటే ప్రేమలు అలాగే ఉంటాయి ఆప్యాయతలు అలే ఉంటాయి అభిమానం అలాగే ఉంటుంది కనీసం పక్కన బంధువులందరు చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళ
ఇరుగు పొరుగు అనే వాళ్ళు ఉం టారు మంచిగా ఏమన్నా ఒక కూర లేకపోయినా ఏమన్నా లేకపోయినా అయ్యో మా పిన్ని గారు ఉన్నారు మా అక్కగారు ఉన్నారు పోయి తెచ్చుకుందాము ఆడికి పోయి అనే ఉంటాయండి ఇక్కడ ఏం అలా ఉండవండి అసలు ఎవరుది వాళ్ళే ఏమునా తీరే అన్నట్లు బతికేస్తా ఉంటాంటారండి బట్ ఆ
పస్తులుండలి లేకుంటే బయట తెచ్చుకని తినాలి అంతే గాని ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకునే ఏంది ఉండదండి కనీసం మాట్లాడడానికి అదో ఇంకా తెచ్చుకునేది ఏంది
అవునండి అసలు అంటే పట్టణాలు బిజీ బిజీ లైఫ్ అండి అసలు ఎవరు అనేది యమున తీరే అన్నట్లు బతికేస్తూ ఉంటారండి అసలు ఈ రోజు పొద్దున్నే తొమ్మిది గంటలకు పోయారంటే సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటికే రారండి అసలు సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి ఎవరేమి ఎట్లా పోయినా మనకు అవసరం లేదు అండి మన లైఫ్ మనది మనం బాగుంటే చాలా అన్నట్లు ఉంటారండి పట్టణాలలో కానీ పట్టణాలలో పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ షాను మరి నెక్స్ట్ మంచి లైఫ్ ఉంటదండి ఆ
అందుకని అప్పుడప్పుడు పట్టణాల్లో ఉండే వాళ్ళు కూడా అప్పుడప్పుడు పల్లెలు ఆ అందు అందుకని పట్టణాల్లో ఉండే వాళ్ళు కూడా పండుగలప్పుడు ఏమన్నా జాతరలప్పుడు అలా పట్టణాలకు వస్తూ ఉంటారండి అంటే ఈ గాలికి ఆ ఈ వాతావరణానికి అప్పుడప్పుడు సీత తీరచ్చ అనే ఉద్దేశంతో
ఫెస్టివల్స్ అని అందుకే కదండి పెట్టారు పల్లలకి వెళ్ళి బాగా మంచిగా ఎంజాయ్ చే చేయాలని సంక్రాంతి ఉంది మనకి ఎగ్జాంపుల్ సంక్రాంతి అంటే పల్లెల్లో జరుపుకుండే పండగ అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి జాయిన్ అయ్యి అక్కడ అంతా మంచిగా మంచిగా ఎంజాయ్ చేస్తారండి
అవునండి అంటే పండుగలు పండుగలనే చూడాలండి
సంక్రా ఎక్స్పెషలీ సంక్రాం టి అండి అసలు సంక్రాంతి చూడాలి ఈస్ట్ గో దావరి వెస్ట్ గోదావరి సైడు ఎంత బాగ చేస్తారండి
ఆ మూడు రోజుల పండుగా భోగి కను భోగి సంక్రాంతి కనుమ మూడ్ రోజుల పండుగ కాబట్టీగ అందరూ ఒక చోట కలిసీ బంధువులంతా ఒక చోట ఉండి ఆ అంటే ఆ ఆనందాన్నీ ఆ పిండి వంటల్నీ ఆ
ఆ ఆ అహ్ అందరూ కలిసి మెలిసి చే చేసిన వం టకాలు ఒకరికొకరు తినిపిచ్చుకుంటా బాగుంటాదండి మా సైడయితే బతుకమ్మ బా జరుపు స్తారండీ సద్దుల బతుకమ్మా అంట ఎంగిలి బతుకమ్మలంటా ఇలాంటివన్నీ బాగ జేస్తారండీ నైన్ డేస్ ఫెస్టివలు సంక్రాంతి సంక్రాంతి స్వారీ బా బతుకమ్మ బాగ జేస్తారండి అసలు తెల్లవారికనే తెల్లవారే లేసీ అమ్మవారిన్ అమ్మవార్ని పూజిచ్చి ఈ వాళ్ళక్ నైవేద్యాలు పెట్టీ మరి తర్వాత దేవున్ గుడికి వెళ్లీ మంచిగ పూజల్ జేస్ కుంటామండి మెం బతుకమ్మ మాత్రం మాకు చానా పెద్ద ఫెస్టివలండి మా సైడు మాత్రం
మాక్కూడా అంటే దసరా అప్పుడు మాక్కూన్ నవరాత్రుల్ జరుగుతాయండి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుగుతాయి అ బాగుంటుందండి మి ఆ నవరాత్రులు జరుగుతాయండి ఒకో రోజు ఒకో అమ్మవార్ని
అ అవునండి అంటే నాకు తె చే కొంచెం ఎక్స్ప్లెయిన్ జేస్తారా అండి ఎలా ఆరాదీస్తారనేది
లక్ష్మీ పూజా సర్ ఆ తె సరస్వతీ పూజా ఆ ఇట్ల అంద దేవుళ్ళని పూజిస్తాం అమ్మవార్లందర్నీ ఈ నవ తొమ్మిది రోజులు కొ అ తొమ్మిది రోజులు తొమ్మిదమ్మవార్లను పూజించీ వా లాస్ట్ రోజు దసరా పండుగ జరుపుకుంటారు
దసరా లాస్ట్ రోజూ ఆ మ్మ్ ఏమంటరూ ఆ సంహరిచ్చీ రావణాసుడే ఏ సమ్థింగ్ అంటరు కదా అండి నా అంత ఐడియా లేదు ఆ అ అప్పుడూ మనకు దశ రా అంటె పెద్ద హ్యాపీనెస్గా జరుపుకోవాల దుష్ట అంటే చెడూ ప్రభావం అంత ఎళ్ళిపోయింది ఇప్పుడంత మంచిగా వచ్చేసింది మంచి ప్రభావం అందరూ సంతోషంగా జరుపుకోవాలని చేసుకుంటారు కదా దసరా అంటె అవునా అండి అంటే మీ సైడ్ దసరా బాగ జరుపుకుంటరున్మాట
అవునండి
ఆహా మా సైడ్ బతుకమ్మ బా జ జరుపుకుంటామండి మేమ్ మాత్రము పెద్ద ఫెస్టివల్లండి అసలు గిన్నీస్ వల్డ్ రికార్డ్ గూడ ఎక్కిందండి కమ్మా
వావ్
అవునండీ అంటే స అంబతుకమ్మ రోజు ఆ ఫుడ్స్ ఆ అంటే అ పిండి వంటలు కానీ ఆ వంటరూ
బతుకమ్మనీ మీరు తయారు చేస్తారు గదండీ ఆ పూలతోబ్బా చాల చూడ్డానికి చాలా అందంగా ఉంటుందండి
ఊనండీ అస్ సలు చానా బావుంటదండీ డిఫరెంట్ డిఫరెంటు పూలన్నీ పెట్టి మనం జేస్తాం అన్నమాట అంటే స్టెప్ బై స్టెప్ అనేది ఒకా అరలో ఒక పూలు ఉంగో రకంలో ఒగ రకరకాల పూలతో కలిపి చేసేదాన్నీ బతుకమ్మ అంటారు మధ్యలో పసుపుతో తయారు చేసి. నామ్ లక్ష్మీ దేవిని పెడతారన్మాట అండి. అంటే ఎవరి సోమతి కొద్దీ వాళ్ళు చేసుకుంటారండి బతుకమ్మ.
ఆ మీర్ త మీరూ పూజ అంటే. తయారు చేసింటారు గదా అమ్మవారిని పూలతో ఎన్ చూడానికి ఎంత అందంగా ఉంటుంది ఎం.
చా హ హ నా బాగుంటదండి ఎంగిలి పూల బతుకమ్మ అయితే. ఇంగ బాగుంటదండి ఆ రోజు మాత్రమూ బా అ ఆ మరి నెక్స్ట్ అవి బతుకమ్మ. పాటలతో డాన్స్లు వేయడము అందురు అంటే ఒకళ క్వాలిటీలో ఉండే వాళ్ళంతా ఒక చోట జెరి వాళ్ళు చే. ఎస్నే బత్. కొమ్మాలని తెచ్చి మధ్యలో పెట్టి దానితో పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తారండి మ. మ సైడ్ మాత్రమూ ఒక నైన్ డేసు ఒక. ఫెస్టివల్ అండి అసలు ఎంత బాగా జరుపుకుంటాం అండి మా సైడ్ అంత బాగ జరుపు. కుంటమంది, ఏ ఫెస్టివల్, జరుపుకోమండి, మేము.
ఆ.
అవునండి.
ఓకే అండి, మీరు, మీ విలువైన, సమ. చారాన్ని, మాకు, అందించినందుకు, చాలా, ధన్యవాదాలండి.
మీరు కూడా, మంచి, ఇన్ఫర్మేషన్, ల్ తెలుసుకున్న, మీ దగ్గర, నుంచి, గుడా, చాలా, మంచి విష. యాలు తెలుసుుకున్నామండి, ధన్యవాదములు.
హు
ధన్యవాదములు, చూచు.